ఏం చేస్తున్నారా అండి
ఏం లేదండి మీరు
ఏం లేదండి మా అమ్మగారు జోకులు ఇస్తా అంటే నేను నవ్వుతాన అనమాట
అవునా ఏం జోకేస్తున్నారుర
సేరి సీరియల్ బాగుంద హీరో సీరియల్ బాగుందంట అయితే నవ్వుతాన్నారు నాకు చెప్తాన్నారు గట్లు ఉంది గిట్లు ఉంది సీరియల్ అని
అవునా ఎమ్రియల్ చూ సార్ మీరు
కార్తక దీపం అండి మా అమ్మ చాలా చూతుదిండి కార్తీ దీం నిద్ర పోయయినా చూతుది ఫోన్ చూ కొని యూట్యూబ్ లో చూస్తారువన్నీ
అది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది
అది తరతరాల నుంచి ఆ తర అయి చెప్పలేదండి అందుకే కదండి మా అమ్మగారు నాకు చెప్పిన అవుతారు
ఆనా
అసలు మా అమ్మా కాయ అండి వాళ్ళ మేమైతే చీరలు మేమే కొనుక్కొము బట్టలు నేనే కొనుక్కొస్తాను అయినా కానీ మా అమ్మ అయితే నాకైతే కొన్ని కూడా ఇప్పేదండి పైసలు ఇయదండి పొలం పైసలు
ఇప్పుడు నువ్వు మీ మమ్మీ ఇచ్చే పైసలతోటే కదండి కొనేదాన్ని మీ
అవునులేండి కాని మా నాన్నగారుయితే ఇస్తరు కాని మా అమ్మ నాకు ఏమి ఇయ్యదండి అందుకే ఇప్పుడు నేను వైసలి అమ్మ నాకంటే నే నీకయను పెద్ద కొడుకి ఇస్తా అంటా అందండి
అండి నం మీ నానిస్తున్నారు కదా మీకు అది జాలలేండి
ఆ మామ్ మామ్ మా అమ్మగారు పొ పొలం పని చేసిన పైసలే ఏమో మా అన్నయ్యకి ఇస్తారు మా నాన్న చేసిన పొలం పైసలేమో నాకు ఇస్తారునమాట
అవునా
రండి
ఉ హ్ ఇంకా
ఏం లేదండి చ ఇంగో మా కళ్ళకి కొంచం డ్రాప్స్ ఇ ఇచ్చరన్నమాట హాస్పిటల్ కి వెళ్ళోచ్చిన కళ్ళు కొంచెం నొప్పిలెస్తా అని ఒక పాది ఇరవై ఇచ్చిరండి అయితే మా ఇ ఇంట్లో పూల బుట్టు ఉందండి ఆ పూల బుట్టలు వేసినా అండి అన్నిీ
ఎందు కడి
చాలా ఇచ్చిరండి పది రకాలు ఇచ్చిరండి కన్నుకి ఒక కన్నుకి ఐదు ఇంకొక కన్నుకి ఐదు రకాలు
ఎందుకు ఏమైంది మరి మీకు
కన్నుకి ఏమో తగిలింది అండి స్తాందని ఇంకా హాస్పిటల్కి పోతే ఇవన్నీ వాడమ్మా మంచిగా ఉంటది అన్నారు
అవునా మరి వాడండి మంచి
వా వాడుతున్నాండి రోజుకి ఆరు సార్లు వేసుకుంటున్నానండి
ఆరు సార్లు వేసుకుంటార అండి ఎవరన్నా అసలు
వేసుకోవచ్చండి మూడు గంటలు పొద్దున ఐదింటి కాంచి స్టార్ట్ చేస్తా కోర్సు మళ్ళ నైట్ ఫ పెం పదకొండుంటి దాకే ఇస్తా అండి మీరు రండి మా ఇంటికి అంత తెచ్చి చూపిస్తా మీకు
గన్ని ఇచ్చారు నాకు హాస్పిటల్ కి పోతే ఎన్ని అయినా తెలుసా అండి హాస్పిటల్ బిల్లు పది వేలు అయినాయి నాకు ఆడ లేనే లేవు
అసలు దేని వల్ల అయిందండి మరి
ఏమో కొమ్మ ఏదో తగిలిందండి మరక లెక్క పడ్డదండి నా కాన్ల కాడ అందుకే ఇన్ని పైసలు పెట్టమన్నాడు వాడు
అయ్యో
కన్నుకి ఏమైనా తగులితే గుచ్చుకుంటే ఏమన్నా ఉందా ఆపరేషన్ చేయ్యాల అని అన్నారు
ఉ హ్
అతని ప్రమాదం తప్పిందిలే ని కొంచెం పాట ఏమైనా గుచ్చుకుంటే మాత్రం అన్నారు
ఎలా ఉన్నారు ఇంకా మరి ఏం చేస్తున్నారు తిన్నరా ఏమన్నా
అ తిన్నానండి మా అమ్మగారు చాయ్ పెడతా అన్నారు నాతోట ముచ్చడి పెడతా అన్నారు సినిమా రి సినిమా సీరియల్ స్టోరీ చెప్తారు ఇగా
అవునా ఏమన్నా సినిమా చూసిర్రా ఈ మధ్యలో మరి
గే చో చమండి మేము చదువుతాన్నాంమండి మాకు అసలు ఈ చదువులు గీ ఫోన్ లు చూసికే టైం జరుపు అసలు ఇగ చదువు సినిమాలు ఎడ చూద్దాంమండి
అయ్యో ఉ హ్ ఏమన్నా ట్రిప్ ఏసిల అండి మరి మధ్యల
ఆ అవునండి మేము తిరుపతికి పోతున్నాం తిరుపతికి పోదాము ఆ మా అమ్మగారు కూడా న్నండి మా నాన్నకి కూడా చెప్తానండి మా అన్నయ్యకి చెప్తాను ఈసారి తిరుపతికి పోతే వస్తారా అండి మీరు
మేము వెళ్ళినామండి మొన్ననే బతుకమ్మ పండుగప్పుడు
బతుకమ్ బతుకమ్మ మీ బతుకమ్మ ఉందా అండి
అవునండి మీకు లేదా పెద్ద
ఆ అంటే మా అమ్మకి రాదులేం అయితే మా నాన్న మనే చేస్తారంండి మా ఇంట్లో తెలుసా అండి ఇంట్లో కోడళ్ళలు పని చేేయరండి మన్వరాళ్ళు మనవళ్ళు ఇంకా నా నమ్మలు వీళ్ళ చేస్తారారండి ఇంట్ వాళ్ళు ముగ్గులు కూడా వెయ్యడి వాళ్ళకి అంత మంచి కూర్చొని తింటారంండి సుఖం అండి నాకు కూడా అలాంటి ఇంటికి పోవాలని ఇష్టం అండి కోడ లెక్క కానీ నేనే ఏమో మన్వరాలు లెక్క బుట్టి పూట్టినా ఇక్కడ
చెయ్యండి ఎం కదూ మీ మమ్మీక్
ఆ నేను మా మా అమ్మగారి మా అమ్మ చేస్తది కాని అంటే సూఖమండి నాకు కూడా ఇలాంటి ఇల్లు కావాలి అని అడుగుతా నను
ఆహా వస్తారులేండి ఇప్పుడు కష్టపడండి తర్వాత మంచోల్లోస్తారు
అవునండిి నాకస్ సలు మంచిోళ్ళలే తగిలీరులేండి ఇప్పటి వరకు అయితే కాకపోతే ఇగ ఫ్యూచర్ లో ఏమైతదో మా ఆయన వాళ్ళ కుటుంబం ఎట్లుంటందో తెలువదండి
మ్మ్మ్మ్
ఎట్లున్నా బతకాలండి ఇగ తప్పుతదా అవునండి సంబంధాలు మా ఇన్ మా ఇంట్ల సంబంధాలు చూత్తురండి ఒక ఆయన వచ్చిండండి ఇరవై తులాల బంగారం మేము ఇత్త మన కన్నారు
అవునా
హ వామ్మో మా అమైతే నాక్ పెళ్లి చె అప్పుడే చెయ్యానమ్మ అన్నది మా అమ్మ దెబ్బకి న గుండ్ అయ్ న గుండ న గుండగు తది నాకు అసలు నేను పెళ్లి చేయను ఇప్పుడే అన్నది ఒక ఐదారేళ్లు జాబ్ చేయాలి మా అమ్మాయి నాకు ఉద్యోగం పైసల్ లియ్యలన్నారు నేను కూడా అదే అన్నా అండి ఇప్పుడే పెళ్లిి చేసుకోను ఇప్ ప్పుడు పెళ్ళి చేేసుకోను ఆయిన
ఆ
మీరు మీ పేళ్ళేప్పుడు అండి
ఆ నేను ఇప్పుడే వేసుకొన్నాండి మీ లాగనే
మీ నా నాలాంటి వాళ్ళేనా అండి మీరు కూడా నా గ్రూప్ లోనే ఉన్నారా
అవునండి ఇప్పుడే చేసుకోను నేను
మీ ఇంట్ల చూస్తలేరా అండి మీకు సంబంధాలు
లేదండి లేదు మొన్ననే మా అక్క పెళ్ళి అయింది నాది ఇప్పుడు చెయ్యార్
మీ అక్క పెళ్లి అయిందా అండి మరి షాప్ పింగ్ చేసిరా ఏం కొనుక్కున్నారు చీరలు కొనుక్కున్నారా లంగా వోణిల్ కొన్
లంగావోని కొన్నామండి లం గావోణి డ్రెస్సులు
అవునా మా మా మమ్మీ కుడుతదండి చాలా బాగా కుడుతది అనమాట చాకిట్లు కుడుతది టీచ్ ఆ టీచింగ్ చెప్తుదండి టీచింగ్ కూడా చెప్తుదండి చిన్నపిిల్లలకు బడి
అవునా
హు అంట్లు తోముతందిండి అంట్లు పని చేయమంటే అంట్లు చెత్తది ఇగ తోముతది కూరలోన్ పెడుది నా కోసం అయితే ఫుల్ పెడుతదండి పది పది కూరలు చెత్తదండి
హు తినండి మంచిగా తినండి హెల్తీ ఆరోగ్యంగా ఉండండి
నేను పందిలా అంటే లడ్డుగుండాడం కారణం అమ్మగారేనండి ఫుడ్ పెట్టి చంపుతదండి తిన తిను తిను అని
మీ మమ్మీనిక్ బేటీనప్పుడు నువ్ కూడ మీ మమ్ మీకి చెప్పు తిిను తిను తిను అని
మా అమ్మగారేమో బక్కకుంటారండి నన్నేమో లడ్డు లడ్డు చేసిరండి
అయ్యో ఏం కదూ లేండి తినండి మీ మమ్మీ మీ అమ్మ వాళ్ళకి సహాయం చెయ్యు
అవునా చేస్తానండి అట్లా ఏం లేదు మా ఇంట్లో ఆ నేను కూడా పని చేస్తాముగ్ గ్గులేస్తా మా నాన్నమ్మగారు వేస్తారు మా ఇంట్ల కానీ మా ఇంట్ల ఆడవాళ్ళు పని చేయ ఎక్కువ పని చేయరులే డి మా ఇంట్లా కోడళ్ళు వాళ్ళ అదృష్టం అండి ఏమన్నారు మళ్ళా కానీ ఎంత బాగా చూసుకుంటారో తెలుసా అండి వాళ్ళ ఆయన మా మా నాన్నగారు అయితే మా అమ్మని కిం అసలు చీరలు కూడా మా అమ్మ పోవాల్సిన అవసరం లేదు మా మామ్ మా అమ్మ గారికి అన్ని తెచ్చి పెడత రనమాట అంత అంత మంచి చూసుకుంటారు మా ఇంట్లో కోడ లెక్క
హా అవునా
నీళ్లు కూడా అండి అసలు మో యానియరు ఇంకా బిం ఏం పని ఎక్కువ పని చేయనీయరు అంటే అబ్బాయిలు కూడా చేస్తారు కదా అండి అట్ మా నాన్ననేమో అందరు ముందు ఏ పని చేయడుగాని ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఖచితంగా ఇద్దరు కలిసి చేసుకుంటారు అన్నమాట అంట్లు దోమడం అంట్లు ఏం దోమడుగాని వంట చేసుకోవడం తళింపు వేయడం అన్ని అసలు ఇరవై ఐదు సంవత్సరాలు కదా అండి ఎంత బాగుంటారో అసలు ఎంత అసలు ఇరవై ఐదు సంవత్సరాలకు ఎక్కువ న అయిందండి మా ఆయన మా డాడీ వాళ్ళ పెళ్లయి
అవునా
అసలు ఎంత బాగా జరుగుతుందో అసలు వాళ్ళకి మొన్న ఒక సిల్వర్ జూబ్లీ చేసినాంమండి అసలు ఎంత బాగా చేసినా తెలుసా అండి మీకు తెలుసా
తెలవదండి ఎప్పుడయింది
అంటే ఒక నెల ఆ ఆరు నెలల కిందమే ఆ మూడు నాలుకి నెలల కిందనే అయింది ఏమైనా అంటే నేను ఉంగరాలు గోన్న వాళ్ళ కోసము వాళ్ళ కోసం బట్టలు కొన్నా కేక్ గోపించిన వాళ్ళు చుట్టాల అందరినీ పిలిపించిన భోజ నాలు పెట్టిపిచ్చిన అందరిక నా నా అంతటి పైసలు నా అంతటికి నేను దాచిపట్కున్న పైసల తోటే ఇవన్ని ప్రోగ్రామ్ చేసిన అనమాట పది ఇరవై వేలు ఖర్చు వచ్చినాయి
అవునా మంచి పని చేసారు
ఫుల్ ఆనందంమయిందండి వెండి ఉంగరాలు కొనుక్కొచ్చు వచ్చిన మంచిగా మా నాన్న అసలు షాక్ అయినండి చిన్నగా ఏదో కేక్ గోపిస్తా అనుకుంట ఉంటారు ఖచ్చితంగా కానీ ఇంత పెద్దగా బట్టలు తేవడం అయితే ఆశ్చర్యం అండి అసలు మా ఇంట్లో నాకు అసలు సైజులు తెలవదు మా మమ్మీ బ్లౌజ్ తెలవదు కుట్టించినా మా నాన్నకేమో బట్ బట్టలు రెడీమేడ్ వి మూడు వేలు పెట్ బట్టలు గోన్నా మళ్ళీ మన నాన్న ఎక్కడ పడితే అక్కడ వేసుకోడండి కొంచెం అంటే లూజ్గా ఉండాలి మంచిగా అనిపించాలండి వాళ్ళకి నచ్చకపోతే అసలు ఒక్కసారి కూడా వెయ్యడనమాట అయితే ఇగా రేట్ ఎక్కువ పెట్ టను కొన్న అనమాట ఇగా తప్పదిగా మా నాన్నకి ఇష్టం అనమాట అట్లాంటివి
కొనండి కొనండి ఇంక ముందు చాలా కొనండి
అంటున్నా ఇవన్నీ అయిపోయినాయి మా ఇంట్లో ఫంక్షన్లు ఇప్పుడు ఇగా అన్ని పెళ్ళిలే ఉన్నా మా ఇంట్లో అన్ని ప్రోగ్రామ్లు అయిపోయినాయి
పెళ్ళిక పెళ్ళికొనరా మరి షాపింగ్ చేసి ఇలా మరి ఏమన్నా
ఇప్పుడు ఏం పెళ్ళిళ్ళ లేవండి మా ఇంట్లో
ఆహా
ఆ కానీ ఇంకా పండగ ఉంది కదండి శ్రీరామనవమికి బ్లౌ ఒక జాకెట్ ముక్క అమ్మాయి రావాలంటే ఇచ్చి వచ్చినా కానీ ఆమె ఇంకా ఇప్పుడు గుట్టను అన్నది పండకి గుట్టను ఫుల్ బాగా అని ఉంటది మాకే అని అన్నది దేవుడు గుడికెమో కడుతున్నా దేవుడు డేట్ నాకు కూడా తెల్వదండి ఏ రోజు వస్తుందో కానీ రంజాన్ అయితే ఇయ్యాలండి
అవునంటా మీ ఫ్రెండ్స్ ఉన్నారా అండి మర ఎవరన్నారు ముస్లిం వాళ్ళు పిలిచిలా ఎవరయినా
మా ఇంటి పక్కల ఎవ్వరు నాకు తెలవదు అంటే నేను ఇంటి నుంచి లోపల నుంచి బయటికి పో ఇప్పటి వరకు నేను వచ్చిన కానీ మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తె లవదు అన్నమాట నేను హాస్టల్ నుంచి
అవునా
అవును అందరు చిన్న పిల్లలకి ఒక పూట బల్లండి మంచిగా పోతారు వస్తారు ఇప్పుడు మంచిగా ఆడుకుంటారు నాలుగింటి కా నుంచి ఎనిమిదింటి వరకీ బయట
అవునా ఒక పూట బళ్ళు స్టార్ట్ అయినాయా అండీ
ఎప్పుడో స్టార్ట్ అయినాయియండి పదో తరగతి పరీక్షలు ఉన్నాయి కదా ఇగ ఒక పూటనే పోతారు వస్తారు పోతు. రోజు వాళ్లు తిన్ తిన్ టిఫిన్ తీసుకొని పోతారు. మళ్ళా అన్నం తినే టైం కి వచ్చేస్తారండి.
అవునవును అంతే వస్తారు కదా ఇక తర్వాత ఇక ఆడుకోవడమే ఉంటది వాళ్ళకు.
మొత్తం ఆడుకోవడమేనాండి అసలు ఎట్లా ఆడుకుంటారో తెలుసా అండి. పోరగాలు కింద పడతారు రక్తాలోత్తన్నాయి. అయినా గాని అయిన మేము వినం ఆడుకుంటాము అట్లా అనకండాక్క అంటారు నన్ను ఇంకా.
అవునా.
తిట్టాకు అంటారు ఊక.
సరే అండి మరి.
ఉమ్ సరే అండి.
బాయ్.